హలో ఆ నమస్కారం అండి బాగున్నార ఆ బాగున్నామండి మీరు బాగున్నరండి
ఆ బానే ఉన్నామండి
తిన్నారా అండి
తిన్లే అండి ఇంకేం చేస్తున్నారండి విశేషాలు ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారండి
బాగున్నారండి బాగున్నారా బాగున్నారా బాగాలేం
ఆ అవును మీ ఊర్లో వాతావరణాలు ఎట్ ఎట్లునాయండి
మా ఈరోజు చాలా ఉడకబోస్తుందండి మా మా స్నేహితు స్నేహితురాలు ఫ్యాన్ ఏయాంటే అస్సలేయట్లేదు అండి అమ్మ ఫ్రెండే మోస్త్ ప్రియం స్నేహితురాలయితే పీసుదండి
ఆ చాలా అనుకుంటా కదండి అసలు ఘోరంగా
అవునండి ఫుల్ పీస్ అండి మ్మ్ మేమ్ ఆ తినలేదండి ఏం తీస్ స్తున్నారంండి
ఏం లేద అండి ఇప్పుడే మా రూమ్ లో గ్యాస్ అయిపోతే గ్యాస్ నింపించుకొని వచ్చినంండి గ్యాస్ కి చాలా చాలా అంటే చాలా రేట్ ఉన్నదండి ఘోరంగా అసలు ఖర్చు ఎక్కువ అవుతుందండి రూమ్ లోంటే
మ్మ్ అండి సరే
మొత్తం ఒక మూడు వందల యాభై ఐదు రూపాయలు ఉన్నాయి గ్యాస్ కి ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిిందండి
మీరు బల అందండి ఇప్పుడు
ఆ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పెయ్యి గ్యాస్ కార్డ్ కి పోయి నింపించుకొని వచ్చినామండి అసలు గౌరంగ అంటే గౌరంగ పరిస్థితి అంతా అప్పుడు వచ్చిన కరెంట్ బిల్లు ఇంటరప్పుడు టు ఆరు రెడు వందల రూపాయలు వస్తే ఇప్పుడు నాలుగు వంద రూపాయలు వచ్చిందండి. అంత
ఖర్చులు బాగయితున్నాయండి.
గోరంగా
సం పాదన సంపాదన ఉందా అండి మీకు ఏమైనా
ఆ అయ్ మాకేమి లే అన్ని మేము పొలం కాడిగి వ్యవసాయం చేసుకుంటే బ్రతికేటోల్లం అండి మేము యాక్చ్వాల్గా
ఊ అండి. దాండి. అంటే పోయి మీద వండుకొచ్
కట్టెల పొయ్యి ఇక్కడ ఉండది కదా ఇక్కడ మేము ఆ ఇక్కడ రూమ్లు ఉంటే కట్టెల పొయ్యిలు అంటే మాకు అందుబాటులో ఉంటాయి కదా కట్టేలు కోట్టుకోనికి ఇగ రావడానికి మేమేమి ఇక్కడ ఊర్లో విలేజ్లల్లో లేం పల్లెటూర్లలో లేము కదండి.
పల్లెటూర్లో లేరు గాని పని మాత్రం వ్యవసాయం చేస్తారాండి మీరు
అంటే మేము వ్యవసాయమే చేస్తామ అండి అంటే రోజు పోయి రోజు వస్తాం కదా అట్లా అప్పుడప్పుడు అట్లా అయితందండి మాకు
అవునా ఆండి. ఇంకా ఏమి ఏవరేవరు పోతారండి. పనికి మీరు ఒకరే పోతారా మీ స్నేహితులు ఎవరైనా వస్తారా మీతో
భార్య నేను ఇద్దరం వెళ్తామండి.
మీరు ఉగాదికి ఉగాది పచ్చడి చేసుకున్నారాండి.
మేము ఉగాదికి ఉగాది పచ్చడిచేయలేదండి మామిడి కా
ఆ మేమ్లే
మీరు చచేసిర్రా అండి ఉగాదికిఉగాది పచ్చడ
ఆ ఉగాది పచ్చడి చేసినామండి అందులో మామిడికాయే చింతకాయే కారము బెల్లము ఇవన్నీ ఏడు రకాలు వేసి చేస్తారండి చాలా బాగుంటదండి అది
అవునా చాలా బాగుంట టద అది
అవునండి చాలా బాగుంటదండి
మేము కూడా మా మామ మా అమ్మ మా నాన్న కూడా మేము ఇంకా ఏం కూర ఏం కూర వండుకోలేండి ఇప్పుడే గ్యాస్ నింపించుకొని వచ్చినామ్ నా రాత్రి పూట కొంచమైనంక కర్రీ కూరలు వండుకుంటామండి ఇప్పుడు వండుకోమ్ మేము ఆ ఏంచేస్తారాండి అందరు బాగున్నారా మంచిగున్నారా అందరూ హలో హలో
ఈ రోజు మా అమ్మ చాపలు కలిగిందండి మా నానమ్మ
అవునా అవును మీకు పొలం ఉందా అండి
ఆ వుందండి
ఎంత ఉండది పొలం మీకు
వేరే కొత్త కొత్త అన్నీ వేస్తారండి అందులో పొలంలో
ఆహ కొత్త కొత్త
కంకి వేస్తారు
ఆ
మొక్కజొన్న వేస్తారండి పల్లికాయ వేస్త అ ఆ బో బ్బర్లు చనా అ్వేస్తారండి ఇంట్ల వరకి
అవునా మాకు కాడ ఏమయ్యారండి మీము ఓన్లీ ఒక
ఆసెస్ ఉంటాదండి పసుపు ఫస్ట్ అదండీ పోయినాక
అదే అండి ఇప్పుడు మీరు మేమయితే ఎక్కువ ఎక్కువ ఇక్కడ రైస్ పెట్ట రైస్ బియ్యం ఉంటాయి చూడండి గవే
హలో ఇనపడ లేదా అండి
వినబడుతుందండి మాట్లాడుతున్నా నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా అండి మీరు కూడా మాట్ మాట్లాడనే నాకు కూడా వినబడుతుంది ఆ
ఆ ఇను
ఇంటికాడ వర్క్ ఆ అయినా మీకు పెళ్ళి అయిందండి
ఇంకేం చేస్తున్నారండి
ఏమి లేదు అంతా ఆహా మీ ఆయన ఏం చేస్తాడండి మీ
ఆ మా ఆయన వ్యవసాయం చేస్తాడండీ షాప్ పుందండి దుకాన
చెప్పండి కిరాణం శాప లేకపోతే మందుల చేప వేరే
ఆ కిరాణా షాపే అండి ఆ
మీ కిరాణ షాప్ లా మీ ఎంత వస్తదండి అంతే రోజుకి ఆన్ లెక్ కొంటారా
రోజుకి లెక్క ఉంటదండి అందులో వెయ్యి రూపాయలు వస్తాయిడి వెయ్యి రూపాయలందులో ఐదు వందలు ద వాటికి వెయినా ఐదు వందలు మిగులుతాయండి.
అవునా అండి అంటే ఇంట్లో ఉండి కూడా సంపాదించుకుంటారు అటు పొలం పని పోతారు ఇ ఇంట్లో ఉండి కూడా చంపాదించుకుంటారు మీరు చాలా గ్రేట్ అండి.
అయన నన్నింటి దగ్గ న్ ఉంటాండి మా ఆయన చేస్తాాడండి.
మీ ఆయనే జేసి డతాడు అని మీకు చానా అంటే మీ ఆయన చానా అదృష్ట కల్లోడు గావచ్చా అంటే మీరు చాలా అదృష్టం కలర్ గావచ్చండి అందుకే అట్ల జేసిండు పెడతాళ్లు గావచ్చ ఎగ్ ఆహా
మీ ఇంకేం జేస్తరు
మీ అత్త వారి ఇంటికాడ మీ అత్త వారి ఇంటి కాడ ఉంటాల్లా ఇప్పుడు మీ అమ్మవారి ఇంటికి కాళ్ళ ఉంటుర్రా అండి ఇప్పుడు మీరు
ఆ.. నేను అమ్మ వాళ్ళ ఇంటికాన్నె ఉంటున్నాండి ఇప్పుడు ఉగాది పండుగ వచ్చింది కాబట్టి ఇక్కడనే ఉన్నాండి వెళ్ళాలండి మళ్ళీ అక్కడికి ఎ మీ రూమ్ లా ఎంత మంది మీ వ్యవసాయమే జేస్తారండి. నలుగురు ఉంట్రాండి అందరూ కళాశాలకే పోతారు అంటే ఏమన్న జ జాబ్ గిట్లా ఏమన్న జేస్తారాండి
అందరు జాబ్స్ చేస్తారండి కళాశాల వెళ్ళేటొళ్లం కాదండి మేము నేను గూడా జాబే నేను గూడా జాబే జేస్తానండి.
ఏం జాబ్ అండి
నేను ఒక ఇక్ బ్యాంక్లో జేస్తా అండి ఒక ప్రైవేట్ బ్యాంక్లో జేస్తా
హా
ఇగ ఇప్పుడే డ్యూటీ దిగి వచ్చినా ఇప్పుడు మీరు ఫోన్ జేసిర్ మీకు కాల్ చేసి మాట్లాడుతున్నాండి
చేయండి మరి పైసలు మీకు నెలకి
అంటే మాకు నెలకి ఒక ఆ నెలలాగానే ఉంటాది నాకు నెలకి ఒక అరవై వేలు యాభై వేలు వస్తాయండి ఇట్లా
సండే మీరు
ఆ అవుండి ఏదో కొంచెం అట్లా ఇప్పుడు గూడా అన్ని రేట్లన్ని అంటే అన్ని ఏవో ఏ వస్తువు ఏవో పదార్థాలు తీసుకున్నా కూడా చాలా రేట్లు ఉన్నాయండి అంత ఎక్కువ కా ఎక్కువ ఉన్నాయండి పైసలున్ని ఎక్కువ ఎక్కువ అయితున్నాయండి
అవున అండి మరి పెళ్లి చేసుకోవచ్చు కదండి ఎట్లా జాబ్ ఉంది గదండి పెళ్లి చేసుకోండి ఇంగ
పెళ్లి చేసుకోవాలంటే ఇంక పిల్ల లేదండి పిల్లని చూసుకోవాలి పిల్లని చూసుకొని మంచి పిల్ల కావాలి కదా మంచి పిల్ల చూసుకొని పెళ్లి చేసుకుందాంమని ఆగుతున్నాం అండి లేకుంటే యిదవరి కల్లా ఎప్పుడో పెళ్ళయ్యేది నాకు జాబ్ వచ్చి నాకు
త్రీ ఇయర్స్ అయితు మూడు సంవత్సరాలు అవుతుందండి ఆ మూడు సంవత్సరాల కాజలి జాబ్ చేసుకుంటూనే ఉంటున్నాగా
ఆ మ మీ పెళ్లికి తప్ప పిలవండి మరి
ఆ పిలుస్తామండి మిమ్ముల్ని ఎందుకు పిలువని మీరు మాట్లాడితే చానా అంటే ఎట్లా అంటే మీరు మాట్లాడితే మమ్ముల్ని మంచిగా పొగిడినట్టుండదండి అందుకే మిమ్మల్ని ఎందుకు విలువనండి పిలుస్తా మిమ్మల్ని
హమ్ ఇగా వస్తాండి నేనును మా స్నేహితురాల ఇద్దరం వస్తాం అండి
ఏ వద్దాండి మీరు ఒక్కరు రాండి స్నేహితుడు మీరున్న మీ ఆ వాళ్ళ వద్దండి మీరున్న మీ మీ సార్ ఉంటాడు కాండి మీ సార్ని తీస్ సుకొని రండి ఆ మి స్నేహితురాలు ఎ వదండి ఏం వద్దు
ఆ వద్దా అం
అమే వద్దు అండి వద్దు వద్దు ఓన్లీ మీ స్నేహితురాలును అది మీ సారు ను మీరు రండి తప్పక
ఆ వస్తామండి ఎందుకే కొండ కొండియరా అండి ఫుడ్ కిన్న అంటే ఆహారం మా ఫ్రెండ్ కంట వండియరా అండి
అంటే ఇగ మీ ఫ్రె ఫేండుకి ఏమ్ వండి ఇయమండి మేము అట్లా అమ్మాకి ఏం వండరదాంట అట్లా అమె
న్నారు ఎందుకండి
ఆ వద్దండి మీ అంటే ఈ ఈ కాలంలోలో స్నేహి స్నేహితులను నమ్మకూడదండి అందుకని ఆ
ఉష్ అవునా ఎవరు న్నా నిన్ను అట్లా చేసారా అవునండి మోసం చే
ఆ చేసారు అంటే చెసిలు కాబట్టే కదండి నాకు స్నేహి ఇలా అంటే నచ్చది
ఎ అందరు బాగున్నామండి మీ బాగున్నారా అండి
ఆ బానే ఉన్నాం అండి వెళ్తామండి ఒక వన్ వీక్లా సరే అండి బాయ్ నేను కొంచెం పని మీద ఉన్నా
ఆండి మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారండి ఇంటికి